అవు
హలో
ఆ మేడం బాగున్నారా
హలో
హలో
అడుతన్నయి
హలో
చెప్పండి
మనరాంటున్న
ఆ బాగున్న మీరు బాగున్నార మీరు బాగు గున్నారా అండి అయిపోయింది ఏం చేస్తున్నారు
ఊ ఇంకా ఎంత మంది వస్తారు మేడం స్కూల్ కి పిల్లలు
మా స్కూల్ కి టెన్ మెంబర్స్ వస్తారు మీరేం చేస్తు ఉంటారు
నేను యాక్చువల్లీ నాది లాస్ట్ ఇయరే బిఐడి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు టీచింగ్ లో ఉన్న ఈ ఇయర్ మా బాబు చిన్న అబ్బాయి అనేసి మళ్ళీ వెళ్ళట్లేదు నెక్స్ట్ ఇయర్ ఉన్నటి చేద్దాం అనేసి ఇంట్లోనే ఉంటున్న ఇప్పుడు
ఓకే లంచ్ అయిందా ఏం చేస్తున్నారు ఆ ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి లంచ్ అయింది
ఆ స్కూల్ ఎప్పుడు మేడం క్లోజ్ అంగన్వాడి
మాది నైన్ టు ఫోర్ నేను మీటింగ్ కి వెళ్ళిన కాబట్టి డైరెక్ట్ ఇంటికి వచ్చేసిన ఆయమ్మ ఉంటది సెంటర్ లో
ఇప్పుడు మా దగ్గర అయితే అసలు అంగన్వాడి అంత వరకు ఉంచనే ఉంచరూ నైన్ టూ లేదు టెన్కి వస్తది అనుకో మేడం టెన్ టు ట్వెల్వ్ అంతే
అంతేనా అంటే ట్వెల్వ్ థర్టీకే లంచ్ టైమ్ కదా
లంచ్ అంటే పిల్లలు వ పిల్లలు అ స్తే ఉంటది ట్వెల్వ్ వన్ వరకి లేకపోతే ట్వెల్వ్ కి క్లోజ్
ఎక్కడా సెంటర్
ఆ మేడం కాసేపు అయినాక చెప్తా సెంటర్ నేమ్ గాని
ఓకే ఓకే
తిన్నారా
ఆ తిన్నాం ఏం కారీ మీది
అ మాది ఈ రోజు పప్పు
పిల్లలు స్కూల్ వెళ్ళిండ్రా
ఒక అబ్బాయి స్కూల్ కి వెళ్ళిండు ఇంక అబ్బాయికి హఫ్ డే అయితే ఇంట్లోనే ఉన్నాడు
చిన్న బాబు
ఆ చిన్న బాబు అందుకోసము అయ నేను వెళ్ళట్లే నెక్స్ట్ ఇయర్ రు టీచ్ చేద్దాం అనేసి వెళ్ళిన సుప్రభాతం కి నిన్న వేకెన్సీ గానీ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ టాకింగ్ డే అన్నారు
ఓకే
మళ్లీ సైలెంట్ అయిపోయా ఇంగ్లీష్ ఇంగ్లీష్ అంటే మన బేసి మొత్తం తెలుగు కాబట్టి కొంచెం కష్టం అవుతుంది
అవునవును పిల్లలు కొంచెం చిన్న బాబు కూడా స్కూల్ కీ వెళ్ళిన తర్వాత వెళ్ళండి
అదే అదే అందుకనే ఇప్పుడు మీ అది అంగన్వాడీ అంటే మేడం మీరు డిగ్రీతోనా లేకపోతే ఎలా ఇంటర్ తో ఓకే ఓకే
నేను ఇంటర్ తో జాయిన్ అయినా
ఆ అచా
ఎప్పుడన రండీ మా సెంటర్ కి
ఓకే మేడం వస్తా తప్పకుండా
ఆ
లాస్ట్ ఇయర్ బిఎడ్ అయిపోయింది అయితే ఇయర్ ఖాళీ ఉండడం ఎందుకని స్టిచ్చింగ్ చేస్తాను ఖాళీ ఉండాను
ఆ మాకు ఖాళీ టైం అంటూ ఉండదు
ఆ మీకు ఉండదు డైలీ స్కూల్ కి వెళ్ళాలా పిల్లలు వచ్చినా రాకపోయినా మీరు మాత్రం వెళ్ళాలి
ఆ మేము వెళ్ళాలి మీటింగ్స్ ఉంటాయి ఆన్లైన్ వర్క్ ఉంటాది ఉంటది ఆఫ్లైన్ వర్క్ అవును
ఆ
వరకైతే ట్వంటీ ఫోర్ అవర్స్
ఒకవేళ ఇప్పుడు ఆయమ్మలు ఆ ఆబ్సెంట్ అయిపోయారనుకోడీ ఆ వర్క్ మీరు చేయడమేనా
ఆ మేం చేయడమే
అంటే వాళ్ళ
అంటే మేము ఫోన్ చేస్తాము పేరెంట్స్ పిల్లని తీసుకొని వస్తారు వంట ప్రిపేర్ చేస్తే వాళ్ళు తినిపచ్చి తీసుకెళ్తారు
అచ్చ అచ్చ అది ఆయమ్మలు కరెక్ట్ ఉండాలా ఇక ఏం చేస్తారు వాళ్ళు
ఉంటారు ఉంటారు ఎప్పుడైనా ఎవరికైనా కొంచెం అవసరం ఉన్నప్పుడు టీచర్ చూసుకుంటది టీచర్ కి మీటింగ్ ఉన్నప్పుడు అప్పుడు
విక్లీ ఫుడ్ అంటూ అ అంటే ఆకుకూరలు అట్లనే పెడతారా లేకపోతే డైలీ ఇంకా ఏదైనా వెరైటీస్
అంటే వెరైటీస్ ఏమి ఉండయి రోజు పప్పు పప్పులోనే ఆ ఏదనా వెజిటేబుల్స్ గాని ఇవి ఆకుకూరలు గానీ వేసి చెయ్యాలి
ఆహా
పిల్లలకి పప్పు అంటనే ఇష్టం కాబట్టి
అంటే కొంతమంది ఎట్లా అంటే ఇచ్చ ఇక్కడ ఎందుకు తినిపివ్వడం రైస్ బాగుండయి అనే సి తీసుకెళ్తారు కదా అట్లా తీసుకెళ్తారా లేకపోతే అందరు తినిపిస్తారా
పిల్లలు మాత్రము సెంటర్ లోనే తింటారు ఇప్పుడు సన్నమియము న్నాయి అందుకని పిల్లలు తింటారు గర్భిణీ బాలంతలు కొందరు బెడ్ రెస్ట్ ఉంటారు ఆ బాలంతాలంటే డెలివరీ అయ్యి ట్టల్లో గాని ఇంటి దగ్గర ఉంటాయి కాబట్టి బాక్స్ తీసుకెళ్తారు బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇంటికి టీహెచ్ ఆరిస్తా
ఇంటికే ఇచ్చేస్తారు
విచారిస్తాం ఒక వన్ మంత్ ఫుడ్ మొత్తం ఒకటేసారి ఇచ్చేస్తే వాళ్ళంటికాడా
ఆ అన్ని అంటే అన్ని ఇస్తారా మేడం పాల ప్యాకెట్ ఎగ్స్
ఆ అన్ని
ఆ అన్నీ ఇట్లా ఫెస్టివల్స్ అప్పుడు మీకు కూడా హాలిడేస్ ఉంటాయా మేడం మరి
ఉంటాయి అంటే అన్ని ఫెస్టివల్ కి ఉండవు కొన్ని గవర్నమెంట్ హాలిడేస్ మాత్రమే ఉంటాయి
వీళ్ళ పిల్లలకి పిల్లలకి ఇప్పుడు సెకండ్ సాటర్ డే అని స్కూళ్లల్లో హాలిడేస్ ఇస్తారు అట్లా మీకు
మాకు ఉండదు సెకండ్ శనివారము స్కూల్ ఉంటది
ఉంటదా స్కూల్ కష్టంగా వెళ్ళాలి ఇక స్కూల్ ఉంటే ఆ
ఒక దసరా సంక్రాంతి
వాటికి టెన్ టెన్ డేస్ ఉంటాయా
లేదు లేదు టూ వన్ డే
అమ్మో
వన్ డే ఒకవేళ రెండు రోజులు పనులు ఉంటే రెండు రోజులు ఇస్తారు అంతే
ఇట్లా చెకప్కి వస్తారా మరి వీక్లీ ఇట్లా డైలీ
అన్ని అంటే అన్ని ఒక సూపర్వైజర్ కి కొన్ని సెంటర్లు ఉంటాయి ఆ ఒక ఒక్క రోజు ఒక్కొక్క సెంటర్ విజిట్ చేస్తారు ఎప్పుడుస్తారన్నది తెలివదు ఎప్పుడైనా రావచ్చు మేడమ్స్
అదే యూనిఫామ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి
ఆ ఖచ్చితం ఉండాలి యూనిఫామ్ వేసుకుని వంట చేసుకొని పిల్లలని చూసుకుంటూ వాళ్ళకి అన్ని కథలు పాటలు చెప్పుకుంటూ ఉండాలి
ఆ కానీ చిన్న పిల్లలు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పాపం ఏం తెలియదు కాబట్టి అన్ని చెప్పాలి ఆయమ్మ వాళ్ళతో సహా చూసుకోవాలి
అవునవును
ఉమ్
అయిందా పని మొత్తం
లేదు ఇంకా పడుకుంటున్నా ఇగ చిన్నోడు పడుకున్నాడు అనేసి కునేఉన్నా చేసుకోవాలి ఈవినింగ్ వర్క్.
బాబుకి
బాబుకి త్రీ అండ్ హాఫ్ కానీ నేను సారిని అడిగి కొంచెం రిక్వెస్ట్ చే స్కూల్లో ఎసా ఫోర్ ఫోర్త్ బడ్డే అయితేనే స్కూల్లో ఎంట్రెన్స్ చేసుకుంటున్నరు కదా.
అవునవును.
ఆ అందుకని ఈ సార్ కొంచెం పర్మిషన్ తీసుకొని వీడిని
ఆహా ఎక్కడా మీ ఇల్లు?
ఇంకా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఏము ఉంది మేడం. మళ్ళీ ఉగాది ఫెస్టివల్ నుండి స్టార్ట్. అ
అవునవును.
హ్ మీరు పిల్లలు ఏం చేస్తున్నరు?
మా పిల్లలు పెద్ద పిల్లలే చదువుకుంటున్నరు.
హుహ్ హాస్టలు
ఆస్టల్
ఆ అచ్చాచా.
హైదరాబాద్ లో ఉంటరు.
హుహ్ ఎట్లా మీరు అంగన్వాడీలోనే తింటరా లేకపోతే ఇంట్లో వంటచేసి ఎళ్తరా.
మేమా
సెంటర్లున్నయి తింటారా లేకపోతే
ఆ మేము ఇంట్లో వంట చేస్తము. మా సార్ ఉంటరు కదా. సెంటర్ లో కూడా ఒకవేళ టైం లేకపోతే తింటాం అక్కడ కూడా. పిల్లలతో సహా ఏం చేస్తున్నరు ఇప్పుడు ఖాళీగనే ఉన్నరా.
జా ఒక్క నిమిషం ఆగు, ఒక్క రెండు నిమిషాలు ఫోన్ మాట్లాడుతున్నా వస్తా ఆగు. హ్ చెప్పండి ఇంకా. ఆ లేదు ఆ వేరే వాళ్ళది అది గ్యాస్ ఆమెకు పెట్టరాదు.
అవునా.
పాపం కొంచెం ఏజ్డామే అయితే తను పెట్టమంటుంది అయితే
ఆ ఓకే
వెళ్ళి పెట్టేసి రావాలె. ఆమె అట్లనే ఇగా కొంచెం ఏజ్డ్ వాళ్ళకు పాపం హెల్ప్ చేయడం నాకు చాలా
అవును వాళ్ళకి తెలివనప్పుడు మనము ఆ చేస్తనే మంచిగా ఉంటది.
హు
ఇంకా ఏం విశేషాలు.
ఇంకా చెప్పాలి మీరే ఇగా. మొన్న మొన్న ఫెస్టివల్ రోజు మీరు ట్యూ స్డే చేసుకున్నరా వెడ్నస్ డే చేసుకుర్రా.
మేము ట్యూస్డేనే చేసుకున్నాం.
అవునా
ఆ రో
హాలిడే ఉండేనా మేడం ఆ రోజు మీకు
హాలిడే ఏమి లేకుండే ఆప్షనల్ హాలిడే తీసుకున్నా ఉ
అంటే హాలిడే లేకుండేన మేడం ఆ రోజు
హోలీకి హాలిడే లేదు ఇకా కొంతసేపు వెళ్ళి నేనే ఆప్షనల్ లీ లీవ్ తీసుకొని ఇంటికాడ పండగ చేసుకుందాం అని
ఆ అ అయిన గవర్నమెంట్ హాలిడే కూడా ట్యూస్డే నే
అవునవును అందుకే ఆ రోజు తీసుకున్నా
చాలా వరకి అసలు వెడ్నర్స్డేనే కానీ కొంతమంది ఇక్కడ కామదాహనము వర జు ట్యూస్డే నే మండే చేశారనుకుంటా ఆ మండే కామదహనం చేసి ఆ ట్యూస్డే రోజు గ్రహణం ఉందని తొందరనే కంప్లీట్ చేసు కున్నారు అవును ఆ టువెల్ వరకే
లీలామహల్ కి ఇంకా చెప్పాలి
ఉండాలా
ఓకే ఏమన్నా పని ఉంటే చూసుకోండి ఓకే బాయ్